లో
ఉ మీ ట్రిప్ ఎట్లా జరిగింది
అంటే ఆ నేను ఫస్ట్ టైమ్ ఊ విజయవాడకి పోయినా
ఓహో
ఆ ఇట్లా కనకదుర్గమ్మ టెంపుల్కి పుష్కరాలకి
ఉహు
ఉమ్ బాగుంది అనిపించింది అనమాట అంత చానా జనాల్లో చాలా మందిని జనాలని ఒక దగ్గర చూశాల్ కు కొత్తగా అనిపించింది ఆ ఏ అలా బాగ చానా మంచిగా అనిపించింది అనమాట
ఆ నేను కూడా వచ్చిన నాను ఆ గుడికి ఒకసారి ఉ కానీ అది చాలా చిన్నగా ఉన్నప్పుడు గుర్తు లేదు కూడా సరిగా
అవున్లే
ఉ ఆ పైన గుడి దగ్గర నుంచి బీచ్ వ్యూ మాత్రం బాగుంటుంది అదొక్కటే గుర్తుంది నాకి అమ్మవారి కూడా గుర్తులేరు
బీచ్ ఈ వా
ఆ
విజయవాడలో బీచ్ ఉన్ బీచ్ చిన్నదా
అదేదో అది చ నాక్కలిదు బీచా నదీనా ఏదో
ఉహు బీచ్ లేదు అక్కడ కృష్ణ రిజర్ ర్వయర్ ఉంటది
ఓకే ఓకే అక్కడమ్ అది అదే టెంపుల్ పైన ఉంటే అక్కడ నుంచి కనిపిస్తది కదా
ఆ
ఆ అదే
ఓకేే నువ్వు తాన్ని చూసి బీచ్ అనుకోనీటావేమో
ఆ ఆ అవును ఇప్పటికి అది అనుకుంటాను నేన్ నాకదే వస్తుంది
ఓకే కానీ అప్పుడు బా మంచిగా చాలా మంది ఉన్నిటారు అనమాట అక్కడ జనాలు పుష్కరాల చూడ్డానికి వచ్చినం వచ్చిన వాళ్ళు
ఉహుమ్ ఎట్లా ఏం జరుగుతాయి అక్కడంతా పుష్కరాలంటే
అక్కడ జ్యోతిని బ జ్యోతిని తీసుకొని వస్తారు హారతి తీస్తారు అందరికి ఆ మళ్ళా ఇంకా ఆ ఊరేగింపు జరుగుతది అంటే ధన్యమంతం తీరు మాదిరి అలా ఆ ఇంకా చాలా మంది భక్తులు వస్తారు లక్షల్లో వస్తారు భక్తులు లక్షలు కొన్ని వేల లక్షల్లో వస్తారు అ వచ్చి ఆ కృష్ణలో నదిలో మునుగుతారు అ ఉమ్ పాపాలు పోతాయంటారు దానిలో డబ్బులు వేసిముక్కుంటారు ఆ ఇంకా ఆ అలా మంచిగా అనిపించింది అన్నమాట
హమ్ మేమ్ కూడా పోయినామ ఒక ట్రిప్ కి ఫ్యామిలీ ట్రిప్ కాకపోతే అది
ఎక్కడికి వెళ్ళారు
మేము రెండు సార్లు పోయినాం ఒకసారి వచ్చి కాశీ ఈ ఆ అట్ల అంతా పోయినాం ఇంకొకసారి రామేశ్వరం పోయినాం
హుమ్
ఉ కాశీ పోయేటప్పుడే ఆ కాశీ కాదు రామేశ్వరం పోయేటప్పుడు అనుకుంటా రామేశ్వరం పోయిటప్పు ఇప్పుడు కన్యాకుమారి మధురై ఇంకా ఆగ్రా అప్పుడు చూసినాం అన్నమాట అట్లా పో నాటు పోయిన అప్పుడు ఉ ఆగ్రా ఆసలు తాజ్ మహల్ సూపర్ ఉండే అప్పుడు మళ్లీ దాని తర్వాత ఎప్పుడు పోలేదు
ఉహుమ్
ఉమ్ ఇంకా అక్కడ రామేశ్వరం లో నేను నా ఫస్ట్ టైం నా బీచ్ బీచ్ లో నేను అదే ఐ మీన్ అట్లా సముద్రం నదులు మునగడం అంతా అది ఫస్ట్ టైం అసలు నాకు ము అక్కడ నీళ్ళలో పోవాలంటే నే భయం అన్నమాట ఎవరో ఒక స్వామి వచ్చి పిల్ పిలుచుకోపోయి నన్ను ఇట్లా ముంచేసినడు లోపలికి
మ్మ్ భయం భయం వేసిందా
చానా భయపడి పోయింట అప్పుడు నేను
మ్మ్ హ్మ్ మరి నేను నేను కూడా వెలుంటే ఇ ఇక్కడ విశాఖపట్నం వెళ్లుండి
మ్మ్ హ్మ్
నమ్మి అక్కడ ఆర్కే బీచ్ చూసిన రిచ్కొండ బీచ్ చూసిన ఇంకా ఆ చనా ఇంకా టూ టైప్స్ బీచెస్ ఉన్నాయిడ చూ వెళ్ళి చూసినాం నేను ఫుడ్ లేదు ఫుడ్ ఏం లేదు ఆ మల్ల ఇంకా ఇంకా అక్కడ అరకు వ్యాలికి వెళ్ళాము
హ్మ అవునవును ఫేమస్ అంట కదా
ఆ ఫేమస్ అక్కడది బొంగ చికెన్ తిన్నాము మళ్ళా ఇంగా ఆ అదేమి కోడి ఉంటుంద అన్నమాట ఏమనిపియ్యదు అంటే కొంచెం లైట్లీ కొంచం ఆ బాగా సాఫ్ట్ గా ఉంటాయి తినడానికి పీస్ పీసెస్ తినడానికి కొంచెం ఘాటు ఉంటాయి స్పైసీగా ఉండే కొంచెం ఎక్కువ
మ్మ్ హ్మ్
అంతే మా మితో అంతా సిమిలర్గా ఉంటుంది టేస్ట్ అక్కడ దాంట్లో ఆ బ్యాంబులో లోపల చికెన్ పెట్టి మసాలా పెట్టి దానిని కాలుస్తారన్నమాట
ఓకే
బ్యాంబుల్ బుల్ఎ డైరెక్ట్ కాల్స్ అవి తీసుకు డైరెక్ట్ గా తీసుకచ్చి
అవి ఆ అవి కట్టల్ కదా మరి కాల్ పోవా
కాల్పో అంటే కొంచెం పచ్చి కొంటయవి పచ్చి కొన్నా బొంగుల్ తీసుకు బాంబూస్ తీసుకొచ్చి కట్ చే అట్లా లోపల చికెన్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ వాటర్ ప్యాకెట్ తీసుకొని ని హిటివో వాటర్ ఉండే వాటర్ పైట్ తీసుకొని దాని హీట్ చెయి ఆ కింద ఏమన్నా మంట పెట్టు దానికి మంట కాదు అంత తో అంత తొందరగా మం అట్లా కాలిపోదు అన్నమాట
అవునా అండి
అంతే అది లోపల చికెన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లోపల చికెన్ కాలినంక బయట కాలిపోతుంది అనమాట పూర్తిగా అందంకా పు పూర్తిగా బయట కాలదు కాల్తుంది గనీ పూర్తిగా కాలదు
ఉ అయితే బాగా నచ్చిందనమాట బొంగు చికెన్
సరే
మేము అక్కడ కాశీ అట్లా పోయినప్పుడయితే ఆ నార్త్ లో ఫుడ్ తినలేకచ్చినాం అనమాట ఎక్కడ పోయినా కూడా రోటీ రోటీ రోటీ దాంట్లో ఒక కర్రీ ఇస్తారు ఆ కర్రీకి ఎంత రేటు అసలు వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మళ్ళీ రోటీ మాత్రం జస్ ట్వంటి టెన్ రుపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే అది కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా అక్కడ ఆ నికివి తెలుసు హా మామూలుగా ఆవుపేడ ఉంటుంది కదా దాన్ని పిడకల్ చేస్తారు గా
ఉహ్
దాంట్ల మీద కాలుస్తారు ఆ రోటీల్ని
ఉహ్ డైర్ డైరెక్ట్ గాలుస్తారా
కుడే ఏం ఏయ్యారు
డైరెక్ట్ గల్స్తారా అట్లా అగ్గి మీద పెనం ఉంటుంద ప్యాన్
పెనం కాదు అది ఏంమంటే ఆ నెట్టు ఆ
మ్మ్ మ్మ్
ఆ మెస్ లాగా ఉంటుంది పెద్ద పెద్ద బొక్కలు ఉండేది దాని మీద ఏసేస్తారు కాలుస్తా ఉంటారు
మ్మ్ మరి మ్మ్ మరి అవి వాసన రావా అవి పిడకుల వాసన రావా
అహా అట్లేం రాదు మళ్ళా
మ్మ్ హూ
ఆ మళ్ళీ దాంట్లో ఒకటి కర్రీ ఇస్తారనమాట శనగల కర్రీ
మ్మ్ హూ
ఉ
ఆ ఓకే ఓకే బాగుంటాయి మరి కర్రీ అన్న
బా అస్సలు అది తినడానికి కాదు ఫస్ట్ ఆ రోటీలు అస్సలు తినలేము ఒక్కసారి తిన్నాము మేము అంటే అక్కడ చాలా రోజులు ఆ చుట్టుపక్కల ని నమ్లే కా ఇల్ అలా అంతా ఒక త్రీ ఫోర్ డేస్ ఆ అక్కడ నార్త్ లో అన్ని రోజులు కూడా ఒక వన్ టూ టైమ్స్ తనింటాం అంతే ఆ రోటీలో ఇంక మిగిలి టైమ్ మొత్తం ఆ జస్ట్ కాఫీలు టీలు పాలు బ్రెడ్ బిస్కెట్స్ వీటితోనే బతికేసింటీమ్ చానా కష్టం అసలు మనం ఇక్కడ నుంచి నార్త్ పోయి అక్కడ ఫుడ్ కట్ చేసుకోవాల అంటే కానీ ఆ ఆ మహారాష్ లో ఒకరు కొన్ని చోట్ల ఆపినప్పుడు బ్యాంగిల్స్ కొన్ని చూసాం అనమాట చానా బాగుండే అవి నాతో ఇప్పటికీ కూడా ఉన్నాయి ఆ బాంగిల్స్ అ
ఆహా మరి అక్కడ ఫుడ్కింతగా ప్రాబ్లం ఏందన్నారు ఈ ఇక్కడ జొమాట టో అట్లాంటివి ఏమి లేవా ఆప్పుడు
అంటే మేము ఇంకా చిన్న పిల్లలం అసలు అవి తెలియని కూడా తెలియదు మాకు అప్పటికి అవి ఏమి ఎట్లా అని అది కూడా మేము పోయిండేది అమ్మమ్మ వాళ్ళతో అట్లా
హ్ హ్
హ్ ఇంకా అప్పుడ ఏం తెలుసు. అది కూడా మాది ఇంకా బస్ లో పోయి నిన్నాము అందరము. ఎంతసేపు ఉంటాము ఆర్డర్ ఎప్పుడు వస్తుందో ఎక్కడికి పెట్టలో అట్లా
హు మరి ఇప్పుడు వెళ్తే అలా బుక్ చేస్తారా జొమాటో వాడతారా
మేబి ఇప్పుడు ఏల్లినం అంటే అందరు బస్ తో ఫ్యామిలీ ట్రిప్ అట్లా వెళ్ళిన కూడా ఏదో ఒక స్టే ఉంటాం కదా జస్ట్ లైక్ హొటల్ గాని పిజీ కాని అక్కడికి ఆర్డర్ పెట్ కొచ్చు
అంతేలే మరి అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీ అమ్మ మీ అమ్మమ్మ వాళ్ళతో వెళ్తే అల్ ఆర్డర్ పెడతారా
అవును పేడతాము అంటే అప్పుడు తెలీదు ఇప్పుడు పెడ్తం కదా
మ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు అట్లయితే
ఆ అంతే కదా లేకపోతే ఆ ఫుడ్ ఎవరు తింటారు. అసలు లేదు సెల్ఫ్ కుకింగ్ చాయిస్ ఉంది అనుకుంటే మేమే కుక్ చేసుకుంటాం అంతే
మీ కుకింగ్ కూడా వోచ్చా
ఆ అచ్చు
హ్ హు మీరు ఎమ్ చేస్తారు బాగా మంచిగా
నేను చికెన్ చేస్తా
వో చి కేన్ చేసేది విధానం మా హొ అది చే అదేమి రే స్ పీ చెప్తారా
కబబ్ చెప్నా
ఆ ఆహా చికెన్ చెప్పండి. చికెన్ ఎందుకంటే బాగా ఇష్టం అన్నమాట నాకి చేసుకుందామని ఎప్పుడు నుంచో అనుకుంటాన్న ఇట్లా రెసిపీ చెప్పే వాళ్ళు ఉంటే అలా చేద్దామని
ఆహ చికెన్ రెసిపీ కావాలా. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైన చెప్త ఇప్పుడు లేట్ అయిపోద్దేమో
ఆ ఓకే
ఉ నీకు మంచిగా ఒక ఎక్స్పీ పలైన్ చేస్తా చికెన్ రెసిపీ
మ్.. హుమ్... వద్దులేండి లేకపోతే మరీ ఎందుకులేండి
నువ్వు దాన్ని ట్రై చేసి చూస్తే చికెన్ మీద ఇంకా ఇష్టాం పెరిగిపోతుంది
ఓకే అలా అయితే తప్పకుండా చేయాల్ దెట్రై చెయ్యాల్సిందే మరి మీరు ఎప్పుడైనా ఆ చేస్తే ఏమన్నా పిలుస్తారా
ఆ పిలుస్తారే చండే ఇప్పుడు వచ్చే సండే వచ్చేసేయండి మా ఇంటికి
ఆ
ఓకె
మ్ తప్పకుండా వస్తాంలేండి
మ్ బాయ్
ఆమ్ బాయ్ అండి